హలో
అక్క
వినిపిస్తాందా
స
హలో
హా వినిపిస్తుంది చెప్పు
ఏం చేస్తున్నావ్
ఆఫ్స్ లో ఉన్నాబ్బా
ఆహా అ
ఇంకా హాఫ్ ఏన్ అవర్ అయినాక చేస్
ఉహు అంటే బాక్స్ తీసుకొచ్చుకుంటానవా బయట తినేస్తావా
బాక్స్ వేకుంటారు రెగులర్ గా బాక్స్ తే
ఆహా ఏం కూరా ఓండినవ్ మరి రోజు
నేను పిల్లలు కలిసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా
ఆహా
మయిన కుంది తనంత అన్నం పెద్దవాళ్ళకేమో స్వర్
అంటే ఇందులో అంటే ఎమ్ ఉద్యోగం చేస్తాన్నావ్ నువ్ ఇప్పుడు సోలార్ దాంట్లోనో చేస్తున్నావా
అవున టెలికాలర్ గా చేస్తున్న ఆఫీస్ వర్క్
ఆహా అంటే ఏం అంటే దాని వల్ల ఏం యూజ్ సోలార్ వల్ల
సలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ప్రెసెంట్
వాయిస్ కొంచెం క్లారిటీ వినబడతలే
ఇది సూర్య గారి రోజన అబ్బా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది
ఆహా
ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చి మనకి రెండు వేల ఇరవై నాలుగు లో వచ్చింది
ఆహా
ఇందులో సోలార్లో మమ ఏంటి కరెంట్ బిల్ రాకోకుండ ఉండడానికి సోలార్ పెట్టుకుంటే మంచి
అంటే చాలా మందికి అం అంటే ఎవరో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కానీ లేని వాళ్ళు అయితే ఎక్కువ దాని గురించి ఆలోచించరు కదా ఎంతైనా
ఎందుకంటే దీని మల్ల ఇది పెట్టుకుంటే యూజ ఉంటా కదా మనకి నేలక ఒక ఐదు వందల ఏడు జనరేట్ చేస్తుంది
అవునుగాని ఇప్పుడు సరే మీరు అన్న అంత డబ్బులు కట్టాలంటే చాల మంది మధ్య తరగతి వాళ్ళే ఉంటారు కదా
అవును మరి కట్టపోనా ఏం కాదు ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు వెయ్యి రూపాయలు చెప్పా కట్టుకోవచ్చు అదే ఇ ఎమ్ ఐ మా అమ్మే కడుతుంది కదా ఎట్లాంటే ఫర్ ఎగజాంపుల్ గా మన ఐదు వంద యూనిట్ తసినడు ఒక రెండు వంద యూనిట్ వాడకుండా మూడు వందల యూనిట్
ముప్పై యూనిట్ కి ఐదు రూపాయలు చొప్పున వాళ్ళ పదిహను అంటారు మనక చెల్లిస్తారు అట్లానే మనం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే అగ్రిమెంట్ రాసుకని పెట్టుకోవాలి ఇరవై ఐదు సంవత్సర వరకు వరంటి
అవునా అంటే గట్లనే మనం సోలార్ పెడతాం కదా మన ఇంట్లో గట్లనే ఏమైనా ఏమ జరిగిందనుకో లేదంటే ఏమన్నా అంటారు కదా ఇట్లా షార్ట్ సర్క్యూట్ ఏదన్న జరిగింది అనుకో మరి దానివల్ల ఒకవేళ జరిగిందే అనుకో ప్రమాదం జరిగితే దాని వల్ల మళ్ళా మనకి ఏమి ఉంటది యూజ్ అని
కంపినీ వాళ్ళ మన
ఉహు
చేసుకుంటే ఏం కూడా మన మోటర్ బావులు ఉంటాయి కదా మాయ మోటర్ పెట్టేటప్పుడు సోలార్ పెట్టుకుంటే పోలాలకు మంచి నీళ్ళు పోతు ఉంటాయి అ
సోలార్ అంటే కా సోలార్ అంటే ఇప్పుడు ఎండ లేన ఎండ ఉన్నప్పుడే వస్తుది పని చేస్తుంది ఎండ లేనప్పుడు పని చేయదు అట్లా అంటారు కదా మామూలుగా
అట్లా ఏముంటారు ఎంట ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కరెంట్ అనేధీ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది సోలార్ నుంచి మనకి
అట్లా ఉంటే మంచినే ఉంటది అట్లా ఉన్నదనుకో అట్లా మనకు ఇట్లా వాతావరణంతో సంబంధం ఎం లేకుండా ఉంటే మంచిద లే గాని
వాతావరణంతో సంబంధం లేద ఏమైనా పెిరుగులు వర్సాలు ఏమైనా పడ్డప్పుడు కూడ మనకి ఏ మన ఇంటి మీద పిలువబడకోకుండా కూడా మనం ఒక ఫోన్ ని తయారు చేసుకొని పెట్ కోవచ్చు ఈ సోలార్ వళ అద కూడ సప్లై చేస్తుంది మో
అంటే ఆహా అంటే మీరు మామూలుగా ఏం చదువుకున్నారు మరి
నేను పీజీ చేసాను అండి
అంటే చదువుకోవడం వల్ల మనకు మంచిదే కదా
ఆ చదువుకోవడం వల్లనే హైయర్ స్టడీస్ కూడ హైయర్ ఉద్యోగాలు కూడ దీతో పాటు కూడ వేరే ఉద్యోగా కోసమనే
అవును అంతయినా మామూల్గా మనం చదువుకుంటే అది మన జీవితాన్నే మార్చేస్తుంది కదా
చదువు ఉంటెనే
మ్ అవునులేండి ఎందుకంటే చదువు వల్లనే మనకు గౌరవం అంట్రు ఎంత డబ్బులు న్నోళ్ళకైన చదువుకోకుంటే గౌరవం అనేది ఉండదు ఆ అవును అ తె ఇగ మనం అసలు మామూల్గా మనం కొనగలిగె అం కొనంది ఇట్ల అమ్మంది కొనంది గది ఏదన్న ఉన్నది అంటే మాత్రం ఒక చదువు ఒకటిే మనం ఆస్తి ఎంత సంపాదించినా అది ఇట్లా మామూల్గా తరతరాలు తరిగిపోతూనే ఉంటది కానీ చదువు మాత్రం అది మన వెంటనే ఉండేది కదా ఎప్
ఎంత సంపాదించిన ఆస్తి అనె తగ్గుతూనే ఉంటది కాగానీ చదువు మాత్రం ఎవరు దొంగలించలేరు
అవును ద అది ఆస్తి తరగని ఆస్ తి లెక్కనె అనమాట చదువు హు కాకుంటే మరి ఇప్పుడు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని అంట్రె గాని నువ్వు మధ్య తరగతి నుంచి వచ్చి బాగా చదువ్ చదుకొని మధ్య తరగతి వాడయి ఉండి ఇక బాగ చదువుకోవడం వల్ల వాడు ఒకవేళ కరెక్ కలెక్టర్ అయిండు అనుకో లేదంటే ఇంక ఏదన్నా ఆ ఉద్యోగం చేసిననుకో ఎంత డబ్బులు ఉన్నోడైనా సరే ఇప్పుడు మధ్య తరగతి వాడు కిందికి వచ్చి మనం ఇక వాడి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరమే కదా
అవును అలానే అవుతుంది కదా కష్టపడే చదవాలె చదువు కష్టపడి చదివితె ఏమై సాధించ గలుగుతాం వెనుకబడిన కుల శాలు కూడ చదువుల ద్వారానే ఉన్నత శితరాలని అదవరించాలిగల అ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు ఇయ్యాళ ధ్యానం చదువన్నది ద్యానం చదు సంపాదిస్తదు
కనీ ఇప్పుడు మా మీరు ఆలోచించిన అంటే ఎవరు ఆలోచించ మామూలుగానయితే ఒక్కొక్కరిది ఆలోచ ఆలోచన ఒొక్క తిరిగి ఉంటది కదా ఏం చదువుకోవాల్లె అనే ఆలోచన ఉంటది దానికి మీరేం ఏమ ముంటది అహ్
ఇదీ అట్టంగా ఆగిపోవద్దు మన ముందుకు వెళ్తా ఉంటే అంటనే చదువు అన్నది వస్తుంది వాళ్ళకి మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళకి మన పిల్లలు కూడా
ఉ ఇగ మామూలగా చదువు చదువుతనే కదా ఉద్యోగం కూడ వచ్చేది హు ఉద్యోగం చేయడం వల్ల ఉమ్
కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా సివిల్స్ కలెక్టర్ జాబ్స్ కూడా ప్రయాణించాల ముందు సాధించారు కలెక్టర్ అ
అవును మరి చదువుకోవడం వల్ల ఇంతగ నం ఉంటది మరి
ఒక్కొక్కరికి ఒకటి ఉంటది గొప్ప వ్యక్తి వచ్చే సరికి రకాల పన్లు జేస్తారు ఏమో మీరు ముందుకు వెళ్ళాలంటే జీవితంలో సాధించాలని తప్పన ఉన్న వాళ్ళు ఇంత రకాల ఎన్ని రకాలు పని చేయడానికైన మ తనకి ఎక్కడ వచ్చింది అంత ఓపిక అనేది తను చదువుకున్న చదువు వల్లనే కదా తన ఓపిక వచ్చింది.
అవునుగాని మరి మాములుగా ఇది మన సమాజంలో మాత్రం ఆడవాళ్ళు చదువుకోవాల్ ఇలా ఉద్యోగం చేయాలా అని అంటర్రు కదా మీరు ఏమంటారు దాని గురించి
వాళ్ళు చదువుకోవాలి చదువుకుంటేనే కదా వాళ్ళని వాళ్ళే స్ కాపాడుకునేది చదువు ద్వారానే వాళ్ళకు తె తెలివి ఉంటేనే కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఏముంది అంతా లేనిపోని అరాచకాలు ఆ ఆత్మహత్యలు అగాయిత్యాలు
ఉమ్ ఆఅ
అదే కేసు బాబు ఇవన్నీ పెడుతున్నారు వాళ్ళ నుంచి మనం తప్పించుకోవడానికే కదా ఇప్పుడు సీ టీమ్ అని ఒకటి ఉంది ఇప్పుడు నేను చదువుకోలేని వ్యక్తిని అనుకో నన్ను ఎవరైనా వచ్చి ఎమన్నా అఘాయిత్యం చేశారు. నేను వేరే వాళ్ళకి చెప్పుకోలేను అదే నేను చదువుకున్న విద్యార్థిని అయితే వాళ్ళక్ కాల్ జేసి సీ టీమ్ వాళ్ళ కాల్ జేసి ఇట్ల నేన్ ఈ ప్రదేశంలో ఉన్న అని మన లొకేషన్ సే సేర్ జేస్తే షేర్ చేసాం అనుకో వాళ్ళు ఎక్కడకెళ్ళిన కూడా మనల్ని వచ్చి కాపాడగలుగుతారు జ్ఞానం అనేది పెంచుకుంటది చదువు వల్లనే
అంటే మాములుగా మన సమాజంలో ఇట్ల అంట్రర్ ఆడవాళ్ళే కదా ఎందుకు చదువుకోవాలి మగ ఆయన అంటే ఎట్టఅయినా తిరుతాడు ఏమైనా చేేస్తాడు ఆడవారైతే వంటింటికే పరిమితం అట్ల అంట్రరు కదా మాములుగా
ఈ సమాజం ఇప్పుడు వచ్చిన మొత్తం మార్చస్లింది కద ఇప్పుడు
హ్మ్
చదువుల్లేదే ఏది లేదు చదువుతెనా కదా జ్ఞానం అవసరం చదువున్నా కూడా మగవాళ్ళు ఆన అమ్మ తల్లిదండ్రులు చూడలేరు చదువులో చదువుకున్న ఆడపిల్ల తల్లిదండ్రులను కూడా పోషిస్తాది చదువు ద్వారా వాళ్ళకి ఉద్యోగం వస్తది ఉద్యోగం వచ్చిన తర్వాత తన అమ్మ నాన్న సంగం పైనే మోస్తా ధనం కి అదే నా మగ పిల్లల్ని చదివించారనుకో గాళ్ళు ఏం చేస్తారు చదువుకున్నాం కదా అమ్మ నాన్న లతో అవసరం ఏముంది ఇగ నాకు దేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేస్కొని మనం బతకవచ్చు మనం భార పిల్లలతో అనుకుంటారు కాని ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడరు కదా వాళ్ళు అదే ఆడపిల్ల ఉందనుకో అయ్యో మా అమ్మ నన్ను ఇంత చదివిచింది నేన ర ఈ విధంగా చు
అవును కదా అయిన మీరు అన్నది కూడా కరెక్టే గాని మన తెలిసిన వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళు చదువు విలువ తెలిసిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఉంటే అర్థం చేసుకుంట్రు ఇ ప్పుడు ఎనకటి వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా ఉంట్రరు కదా వాళ్ళు మరి వాళ్ళ మాటలు ఎట్లుంటాయ్ ఇగ
ఆళ్ళు వెనకటోళ్ళు వెనక వచ్చిన వాళ్ళు వెనకనే పోయింది ఇప్పుడు ఉన్న జరిగేది ఏం ఉం దాన్నే మనం ఫాలో అవ్వాలి అంతే కద పాతకలం బోతే కొత్తకలం వచ్చినప్పుడు కొత్త రూల్స్ ని ఎన్కరేజ్ చేయలి మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి కొత్త కొత్త ఉద్యోగాలు వెలసిన్నే కదా సమాజం లో ఇప్పుడు స్కూల్ యుని మాత్రమ్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా. హెడ్ మాస్టర్లు గాని టీచర్లు గాని వాళ్ళు ఏమన్కుంట్రు ఇంటికి వెళ్ళి అమ్మా మీరు చదువుకోండి మీ పిల్లల్ని స్కూల్ పంపండి గవర్నమెంట్ స్కూల్ ఇలా చెప్పుకుంటు వస్తారు గా అంతే కదా చదవద్దని అని చెప్పరు చదువు
అయినా మనం మాములుగా ఇ ఇప్పుడు మన సమాజంలోనైతే ఎక్కువ అ మగవారి కంటే ఆడవారే ముందుఅంజెలో ఉన్నారు కదా అసలు.
అన్నిటిలో వాళే ఉన్నారు ముందు ఉన్నారు.
ఇప్పుడు ఇంకా వస్తాంటే వస్తాంటే మొత్తం వాళ్ళు అవుతారేమో ఇంకా
ఏసే మహిలా శక్తి
ఆ
మహిళా శక్తి అనేది సమాజంలో ఎక్కువ ఉన్నారనమాట ఎక్కడ చూసిన అందుబపులలా చూసిన మహిళా సంఘాలు ఎక్కువ ఉన్నాయి ఏ రంగంలో చూసినా మహళలే ముందున్నారు అన్ని జాబు ఉద్యోగాలలో కూడా కలెక్టర్గాను పోలీస్లుగాను ప్రతి రంగంలో మహిళ లేనిదే ఏది లేదు
ఏం చేస్తారు చదువు కొంతమంది మధ్య చదువుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలని పరిస్థితి కూడా ఉన్నది కదా కొంతమందికి
దాన్దే ఏముంది ఇప్పుడు స్కాలర్షిప్ లు ఉంటాయ్ కదా స్కాలర్షిప్ ద్వారా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు ఇప్పుడు బిసి ఎసి ఎసి ఈ వనంలో స్కాలర్షిప్ లు ఇచ్చి కూడా చదవడానికి ప్రోత్సహిస్తున్నారు.
ఎక్కువ మార్క్స్ వస్తాయి కాన్సెప్ట్ న డిగ్రీ స్థాయిలో కూడా నేను చదువుకోవడానికి నాస్తారడి ఇప్పుడే ఒక మూడు సంవత్స అయ్యరజసా సి తటటై కొంటద ఐడల ఆడిటర్గా అలా చదవడానికి కూడా నీకు కొంచెం ప్రభుత్వగ్ర
అవున మరి మీరు మాత్రం బాగా చెప్పారు చదువు గురించలే ఎందుకంటే చదువు కొన వాళ్ళకి కూడా అమ్మ చదువుకోవాలని కోరిక పుట్టేలా మాట్లాడుతున్నారు సరేనాయండి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ
అవు